హా అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు
వినిపిస్తా ఉందండి
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామ అండి ఇంట్లో అందరు బాగున్నారా ఆంటీ అంకుల్
అందరు బాగున్నారండి మీరు మీ ఇంట్లో ఉ బ్రో సారీ హస్బెండ్
అందరు బాగున్నారండి
తిన్నారండి
ఆ అయిపోయిందండి తిన్నాము చల్ల గాలి వస్తుంది బయట సమ్మర్ కదా అలా వాకింగ్ చేస్ తున్నాం
ఆ నేను అంతే అండి ఇందాకే తిన్నాను పైకి వెళ్ళి వాకింగ్ చేస్తా ఉన్నానండి
అవునా అండి
ఆ
అ ఏంటండి వర్క్ కంప్లీట్ అయ్యిందా
కంప్లీట్ అండి ఇందకే కాసేపటి క్రితంగా అయిపోయింది.
ఉ
అలా వాకింగ్ చేస్తూ మొబైల్ చూస్తా ఉంటే, మనం బెంగుళూరులో ఫొటోస్ తో వచ్చాయండి.
అవునా అండి.
ఉమ్ బంద
అక్కడ ఉన్నప్పుడే బాగుండండి ఇప్పుడు ఇంట్లో ఉండడం కంటే
అవును అయ్యో మళ్లీ ఆ డేస్ రవీంకా
అవునండి అవును అక్కడ మనం అందరు ఒక చోటు లేకపోయినా వేరే వేరే లొకేషన్స్ లో ఉన్నా కూడా మీట్ అయినప్పుడు. ఆ ఎంజాయ్మెంట్ ఆ ఫీల్. ఆ ఇ నెస్స వేరుంటుండే.
అవును నేనైతే మీ దగ్గరికి రావడానికి సాహసమే చేస్తా ఉండి అయ్యో నేను ఒక బోర్డర్ లో ఉంటే మీరు ఒక బార్డర్లో ఉంటారు.
అవునవునండి అందులోనూ మీరు వర్క్ ఉంటారు. కదా అప్పుడు మనం బెంగళూరు లో ఉన్నప్పుడు,
ఆ అవునవునండి. పర్మిషన్ తీసుకోని వస్తా ఉంటంది.
ఉమ్ నేను మన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి.
హా ఆ అవునండి అందుకు గుర్తులేదు.
దగ్గరే కానీ మేము ఉండింది.
హా
అయినా వాకింగ్ డిస్టెన్స్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుండే. ఒక హాఫ్ అన్ అవర్ అయినా అంటే అమ్మాయి దగ్గరికి కూడా
మ్ ఫస్ట్ నేను మీ దగ్గరకి వస్తాంటి నేను ఇంకొక అబ్బాయి వస్తాంంటిమి మ్ నీ పికప్ చేసుకొని మరి మన ముగ్గురం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తా ఉంటిమి
అవునవునండి
మ్ అప్పుడు మీ పీజీ కూడా బాగున్నదండి
ఆ
ముందర చెట్టు
అవునండి బాగుంటదండి నేనున్న ఏరి యా చాలా
ఆ పీస్ఫుల్గా చెట్లు అన్ని బాగున్నాయంండి
బ్యాంగళూర్ అంటేనే కొన్ని ఏరియాస్ బాగా ఫీస్ లుగా అదొక స్వ స్వర్గం ఉన్నట్టు అండీ
అవును నిజమే
చాలా ఎక్కువ అనిపించది అక్కడ ఎట్లయినా కొంచెం చల్లగానే ఉంటుండే
ఆ అవును ఎందుకంటే చెట్లన్నీ చాలా ఎక్కువ కద అక్కడ
అవునవునండి మన మందరం కలిసి ఒక రోజు ఒక మాల్ కి వెళ్ళాం గుర్తుందా
మ్ అయ్యో ఎందుకు గుర్తులేదండి అ బెస్ట్
మనం మాల్ కి వెళ్ళాం కదా అక్కడ కొనింది ఏమీ లేదు ఫోటోస్ కోసం వెళ్ళాం
అసలు
మాల్ అంత తిరిగేసి
హ అవునండి అక్కడ బాగున్నాయి కానీ కానీ ఆ బడ్జెట్ ఫ్రెండ్లీగా లేవండి
మనం మనం ఉన్న రేంజ్ కి అక్కడ మనం కొనలేం లేండి
ఉ థట్ అప్పుడు మనం ఇంకా స్టూడెంట్స్ కాబట్టి
అవునవునండి అవునండి
ఆ కొన్ని అక్కడ డెకరేషన్ పార్ట్స్ అన్ని చాలా బాగున్నాయండి మీకు గుర్తుందా లైక్ కుంపట్లు
అవును అవును అవునం అండి అవును
ఆ మనం అవన్నీ జస్ట్ చూసినాం ఏది బాగుంది ఏది బాగుంది అని చెప్
అంటే ఆ మాల్ ముందర ఒక ఏదో ప్రోగ్రాం లాగా ఏదో చేశారనుకుంటా అండి మనం వెళ్ళినప్పుడు ఏదో స్పెషల్ ఉన్నింది అందుకే అలా డెకరేట్ చేసారు అక్కడ
ఓకే ఓకే ఆ నాకు గుర్తులేదండి కానీ అదే దేనికి ఏదో డెకరేషన్ అంటున్నారు కదా అది గుర్తులేరు ఏదో ఆ ఇంకా మనం ఫొటోస్ కూడా దిగాం హ్మ్ అబ్బా అవి అయితే పెద్ద మెమోరీ
అవునండి అవునండి
ఉ
మరి రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్డు తినేసి
అవును అక్కడ ఏ ఏదో ఆర్డర్స్ చేసామండి గుర్తుందా
బిర్యానీని అంగే రోటీసు బిర్యానీని అనుకుంటా
బిర్యానీ చికెన్ వింగ్స్ కూడా అనుకుంటా చికెన్ లాలీపాప్స్ సారీ చికెన్ వింగ్స్ కదా చికెన్ లాలీపప్స్ హ్మ్మ్ చాలా బాగున్నాయి స్
అవునండి నాకు కమ్మి మొరిన్ గుడి వచ్చారంండి మీరు నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసారు అక్కడ బెంగళూరు లో అది నాకు పెద్ద మెమోరీ అండి
అక్కడ చాలా బాగున్నంది అసలు
హ్మ్మ్
అక్కడ అది కాక పార్క్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని దగ్గర
అవును అవును అంటే ఆ పార్క్ కూడా మనకి ఏదైనా మన మైండ్ కొంచెం ఏదైనా టెన్షన్ గా లేదంటే ఏదైనా ఫీల్ అవుతున్నప్పుడు అలా పార్క్ లో కూర్చొనిసేఫ్ రిలాక్స్ అవ్వచ్చు అలాగే ఎక్స రే చడానికి కూడా బాగా అన్నిీ ఉన్నాయి అక్కడ వాకింగ్ చేయడానికి ఆ అందరు వస్తా ఉంట తరు అందరిని అలా చూసి మనం కూడా అలా కొంచెం రిలాక్స్ అవుతు వూ ఉంటాం
అవు అవుతా ఉంటాం అవునండి
నా బర్డే బాగా సెలబ్రేట్ చేసారండి
ఆ నైట్ చాలా బాగుండుది
అవునవునండి బాయ్
స్ప్రే కట్టుకొని ఆ అయ్యో నా ఎంత అసలు మోఖానికి మొత్తం కేక్ పూసేసారు అసలు అందరు కలిసి
అవునండి అందరు నన్నె టార్గెట్ చేశారు కదా
ఆ అవును ఇయ్యో ఫోటో చూస్తే అయ్యాయో దయ్యం పిల్ల అనేల ఉన్న ఉన్నాను నేను
అదొక మెమోరీ లేండి ఇప్పుడు చూడు మనం అవి గుర్తు చేసుకొని
అవునవును బాగుందియినా ఆ రోజు అదే మన ఫ్రెండ్ బాగా పిక్స్ తీసారండీ పిక్స్ వీడియోస్ మనకి
అవునా అవునండి
క్రెడిట్ అంతా
ఆ మన ఫ్రెండ్ దే ఆ
ఇంకా అక్కడ లేకుందండి మనం పోయేగు
అవునండిది అసలు నేను ఏదో మీకి చెప్పాలా చెప్పాలన్న మైండ్ కు వస్తుంది గాని ఏదో చెప్పలేకపోతున్నా ఇప్పుడు అదే న ఆ లేకుంది అ అసలు ఆ లేక్ ఆ బోటింగ్ కూడా ఉండింది అండి ఆ లేక్ లో మనం వెళ్ళినప్పుడు అదేదో కాన్స్టేక్షన్ లో ఉండి అన్ని ఆపేశారు కానీ అంతకు ముందు ఒకసారి నేను మా మా బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నింది ఆ పిల్లతో వేలిందండి
బోటింగ్ కూడా వెళ్నారా
కూడా ఉందండి బోటింగ్ కూడా వెళ్ళండి
ఆహా
చాలా బాగుండింది అప్పుడు అన్ని అక్కడ ఎంట్రెన్స్ కూడా టిక్కెటు టోటి రూపీస్ ఉన్నాయండి మనం వెళ్ళప్పుడు ఫ్రీగా వెళ్లేసొచ్ వచ్చినాము అప్పుడు ఏదో కన్స్టేక్షన్ లో ఉండి దాన్ని ఆ ఏదో వర్కర్స్ ఇది పట్టించుకోకుండా వదిలేసినట్టుంంది
ఓకే అక్కడ కూడా చాలా బాగుందండి ఆ లేకు అదేదో వేవు లాగా ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు అదే మన అంతా వెళ్ళేసి చాలా బాగు అయ్యో అందులో ఒక అమ్మాయి భయపడుతాన్ని లోపలికి రావాలంటే మనమే పిలుచుకని పోయినాం
అవున అవును ఎం అ
వాటర్ దగ్గరికి రావాలం
ఆ అక్కడ ఏదో పైప్స్ తో ఏదో చేసారు
హ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ లాగాది
నాకు తెలిస అది బోట్ ఎక్కడానికే వసార అనుకుంటా
అవునా ఆ మేది
కానీ అది భయమే వాటర్ అంటే ఎవరికైనా భయమే నాకు అస్స కకి చాలా భయం వాట్రడి
నాకు ఇష్టం అండి వాటర్ అంటే అంటే బాగా కొంచెం అడ్వెంచర్ చేస్తా నేను
నేం చేయలేనండి నాకు చాలా భయం వాటర్ అంటే
ఇంకా అక్కడ కూడా చెట్లు అన్ని
అదిొ ఒక మంచి లొకేషన్ అండి ఆ లేక్ ఏదైనా ఫోటో షూట్ చేయాలన్నా ఆ ఏదైనా సాంగ్ షూట్ చేయాలన్నా అన్న అ నేచర్ ఉంది వాటర్ ఉంది ఏదైనా చేయొచ్చు
ఆ కొన్ని వ్యూస్ కూడా లొకేషన్ అదే లైక్ ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని ప్లేసెస్ అక్కడ కొన్ని కొన్ని బాగు ఉన్నాయి ఇంకా అక్కడికి కొం అదే ఫోటోషూట్ తీసుకోవడానికి కాని వచ్చినారండి మీకు గుర్తుందో లేదా కొంతమంది
అవున అవును వచ్చే ఉంటారు చాలా మంది అందరూ ఫొటోస్ కోసమే వస్తా ఉంటారా లేక్ కి
అవును అవునండి చాల బాగుంది అసలువి అది కూడా
హ
వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ మనకి ఇంకా అక్కడ ఫుడ్ కూడా లైక్ స్నాక్స్
హ అవునవును మనం అపుడు కొనుకొని తిను తిన్నం కదా
ఉ అవునండి ప్రతి ఒక్క చోట ఆ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటది టేస్ట్
అ
హ
చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి మనకి బెంగళూరు మెమోరీస్
అవునండి ఈ రోజు రోజంతా కూడా సరిపోదు
సరేనండి బాయ్ అండి